ఆ వినిపిస్తుంది అక్క హ్ ఏం చేస్తున్నారు అక్క ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి నార్మల్ గా వర్క్స్ ఇప్పుడు వన్ బట్టలు చేసా డిన్నర్ కి వంట చేసి అట్లా కూర్చున్నా ఇంకా డిన్నర్ చేద్దామా అని
అవునా నేను కూడా వంటే వసినక్క ఇప్పుడే చేసి నా అన్నమని నా కర్రీ వేసినాను టమాటా మెంంత కూూర వేసాను బాబుకి పాలు ఇస్తుంది
అ ఆహా చిన్న బాబు ఉన్నట్టున్నాడు
అ న లంచ్ చేయాలి తిన్న చేయాలి
టమాటా మెంతికూర చేసావా
అవునక్క
బాగుంటది టమాటా మెంతి కూర కయ
అవును బాగుంటది మంచి ఉల్లాగా ఉంది మంచి
అదే అదే నాటు టమాటాలు మెంత కూర బాగుంటుంది నేను ఈరోజు బెండకాయ టమాటా చేసాను బెండకాయ టమాటా చేసా పచ్చి పులుసు చేసా
ఆ బాగుంటాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బా పచ్చి పూలూసు కా అవసరం అక్క
అవును అవును సమ్మర్ లో అవును సమ్మర్ లో కొంచెం ఈ కూరగాయలు సరిగా తినాలనిపించట్లే ఏమున్నా రసం ఉంటేనే కొంచెం తినాలనిపిస్తుంది సమ్మర్ అంతా అంతే ఇంకా అదే అదే
అయినా బాగుంటది
అవును బాగుంటుంది ఎలా చేస్తావు నువ్వు టమాటా చారు
టమాటాలు ఇక మేము రెండు మూడు తీసుకు రెండు మూడు తీసుకుంటా మిక్సీ బట్టి ఇ ఉల్లిగడ్డ పట్టి నుంచి మంచిగా పెద్ద పెద్దగా కోసి పచ్చిమిర్చి ఏమో పొడుగ్గా కోస్తా అది పొయ్యి మీద వేసి జిల కారా ఆవాలు వేస్తాం ఆ మిక్సీ పట్టినది దాంట్లో పోసి కొన్ని వాటర్ పోసి వాటి కూసున్న కి కొంచెం మసాలాలు అవి ఇవి వేస్తాను మంచిగా వస్తది కరపాకు కొత్తిమీర అవి ఇవి వేస్త
అవును ఆ
మంచి ఏమన్నా మసాలాల ఉంటే వేస్తే బాగుంటది
ఆ మిరియాల ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది
చిన్న పీ ల్లాడు ఉన్నాడు కదా చిన్నోడు కాబట్టి అని చెప్పండి అసలు దీని అని మే లేదు నేనైతే
అదే అది కొంచెం మిరియాల వేసుకుంటే మిరియాల పౌడర్ తో ఇంకా టేస్ట్ వస్తది
అవునా మీరు ఇస్తారా బాగు చప్పుడు తింట తినాలి మంచి
ఆ చేస్త సమ్ సమ్మర్ లో చేస్తారా ఇంకా ఇగా సమ్మర్ కదా ఇప్పుడు సమ్మర్ లో ఎక్కువ మళ్ళీ వింటర్ లో రైైనీ సీజన్ లో ఇంకా యూజ్ చేయము పెద్దగా సమ్మర్ లో మాత్రం చేస్తాం రోజూ ఏం చేస్తావు నువ్వు డైలీ రొటీన్ పనులు
రోటీని ఇంగ పొద్దున్నే లేవా గ్యాస్ తోడిచుపోటె చేసుకుంట మ ఇ డాడ్ ఉన్నప్పుడే పని చేసుకుంటాను అంతా ఎందుకంటే ఇగ ఆయన పోయిన
పిల్లలు ఉన్నారంటే ఇంకా ఎవరో ఒకరు ఉండాలి అవును
నేను దబ్బా దబ్బాయి ఇక ఆరింటికి లేస్తా ధభ దాబా వంట చేస్తా ఆయన పోతాడు కదా అన్నం వండి ఇగ ఆ వంటకు నాన్న పెట్టుకొని ఈయాన పాలి ఇస్తా పాపకు ఒకసారి పాలు ఈ చ్చి బయటికి వెళ్ళి అన్నం కూర పో పద్ధున్నే వండేస్తా ఇగ మా నాకు కూడా వండేసుకుంటాయి ఎందుకంటే ఇక ఇబ్బంది చిన్నోడు ఉన్నాడు కదా ఉమ్ కుదిరట్లేదు ఇగ పని అంతా సరిపో జి మేనేజర్ అక్క
ఆహా లోకల్లోనేనా
లోకల్ ఆహా అప్ అండ్ డౌన్ అయితది అనుకుంటా
మళ్ళీ ఇక ఈయన పడుకున్నాక మళ్ళీ ఇగ మన పండ్లు మిగిలిపోతే అంట్లో అన్ని సదువుపోవడం గాని మన బిడ్డలు అంటే
అవును చిన్న బాబు ఉంటే అదే అదే చిన్నబాబు ఉన్నాడుంటే ఈ ఎవైనా ఆయన పడుకున్నప్పుడైనా చేసుకోవాలి లేదంటే ఎవరైనా ఎత్తుకున్నప్పుడుైనా చేసుకోవాలి ఆ రెండే ఆప్షన్స్
మనం ముచ్చట పెెట్టుకుంటే పనే చేసుకుంటా ఇక మరి ఏం చేద్దాం
అవునవును ఎలానో ఇగ అవునవును
పనలో వచ్చిలా అంటే ఇంకా ఇక వాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం పని ఉంట అళతో మాట్లాడుకుంటా పని చేసుకుంటా ఉమ్ విన్ను ఆడిపిస్తా ఉంటారు
అదే నీ కొంచెం పని చేసుకోడానికి ఫీ ఫ్రీగా ఉంటుంది
పన్ దాదాపు అయితే నా పని పొద్దున్నే అయిపోతుది ఇక అన్న కూరుొండినాక బట్టలు పిండినాక ఏం పని ఉండదులేగాని ఏందో పని చిన్నదో పనుందాపిిస్తది ఎందుకో ఏమో నాకు
అవును అవును ఇగ అంతే ఇం ట్లో హో హౌస్ వైఫ్ అంటే ఏదో ఒక పని కనిపిస్తానే ఉంటది
ఆ ఈ అవునువును ఉంట ఉండనే ఉ
ఏ హౌస్ వైఫ్ అంటానే ఆ ఎ చేస్తా ఉంటే ఏదో ఒకటికి కనిపిస్తానే ఉంటది ఇల్లు అన్నప్పుడు
ఏ ఇంకా ఇంకా పని తీరలేదా అనీపి స్తది నాకి అయితే చికాాలేస్తది కూసుఉంటెనేమో కూస బుద్ధి పని పని చేేసుకోవాలి అనిపిస్తది మళ్ళీ
ఆ అవును అవును వచ్చారా మీ హస్బెండ్
వచ్చార్ అక్క
ఉమ్ హ్మ్ ఇలా రోజూ నేను ఇంకా నేను హౌస్ వైఫ్ నేరా నేను అంతే ఆల్మోస్ట్ మార్నింగ్ సిక్స్ కట్లా లే చి ఇంకా ఇల్లు ఊడ్చి తూడ్చేసుకొని స్నానాలు చేసేసుకున్నాక టిఫిన్ స్టార్ట్ చేస్తాను టిఫిన్ చేసేసి వంట కూడా అప్పుడే ప్రిపే పేర్ చేసేస్తా పిల్లలకు బాక్స్ అందాలి కదా ఎయిట్ థర్ టి వరకు టిఫిను టిఫిన్ చేసి పిల్లలకు పెట్టేసి ఇంకో వైపు ఇంకా నేను వంట ప్రిపేర్ చేస్తా కర్రీస్ రైసు రసము ఏదో ఒకటి అలా ప్రిపేర్ చేసి పిల్లలకు బాక్స్ పంపిస్తాను కొంచెం స్కూల్ దూరంలో ఉంటంది ఇంకా లంచ్ కి రావడానికి కుదరదు వాళ్ళకి లంచ్ టైమ్ కూడా చాలా తక్కువ ఒక హాఫ్ అన్ అవరే అయితే ఇంకా అలా బాక్స్ పెట్టే స్తాను తర్వాత మా హస్బెండ్ వెళ్తారు
ఉమ్ హ్మ్ కాలేజ్ల
ఇంకా నేను ఉమ్ కాలేజ్ లో చేస్తారు ఇంకా తర్వాత ఇంట్లో వర్క్స్ బట్టలు మిషన్ లో వేయడం గిన్నెలు రుద్దుకోవడం
ఆ
ఇంట్లో ఏదో ఒకటి ఇంకా స్నాక్స్ లాంటివి పిల్లలకు ప్రిపేర్ చేసుకోవడం ఇంకా ఏదో ఒక వర్క్
అవునవును వర్క్ ఉంటది
లాంటి వర్క్స్ ఏమైనా చేసుకోవడం
మ్మ్
అలా ఇంకా అట్లా కాసేపు న్యూస్ పేపర్ చదవడం ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కువ అయినప్పటి నుండి మనకు న్యూస్ పేపర్ కళ్ళ ముందు చూద్దామన్నా కనబడట్లే అంత స మొబైల్లోనే ఈ పేపర్
అవునవును మొబైల్స్నే వస్తన్నాయి ఎక్కువ శాతం
మ్మ్ మ్మ్ సోషల్ మీడియాల నుండి మనకు అప్డేట్ అయిపోతా ఉంది
అవును ఏ
ఇంగ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ హఫ్ నూన్ వచ్చేస్తారు మా హస్బెండ్ లంచ్ కు వస్తారు లంచ్ చేసి వెళ్తారు ఇద్దరం లంచ్ చేసాక ఆ లంచ్ కి వస్తారు లంచ్ చేస్తాం ఇద్దరు లంచ్ చేసాక మళ్ళీ వెళ్తారు కాలేజ్ కి ఆ తర్వాత నేను కాసేపు అలా రిలాక్స్ అయితాను
ఆహా
అతే ఇంకా మళ్ళీ ఫోర్ థర్టీ అయితే పిల్లలు వస్తారు ఇంటికి
పిల్లల్ని ఫ్రెష్ చేయించుకొని ఫ్రెష్ అప్ చేపిస్తా ఫ్రెష్ అప్ చేపిచ్చేసి స్నాక్సు ఫ్రూట్స్ అట్లా ఇవ్వడము పిల్లలకి తర్వాత హోమ్ వర్క్స్ చూపించుకోవడము మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి పిల్లలకు అందరికి డిన్నర్ ప్రిపేర్ చేసి ఇంకా అందరం కలిసి డిన్నర్ చేస్తాం అందరు కలిసి డిన్నర్ చేస్తాము చేసేసి పడుకుంటాం నైన్ థర్టీ టెన్ వరకు పడుకుంటాం ఇలా ఇలా మా రోజు పనులు అలా అలా అయిపోతా ఉంటాయి
మన తోముడు పెట్టుడు సరిపోతా ఉంటది మనం తోమాలి పెట్టాలి ఆ ఆ ఇంగ మళ్ళా
టారు కానీ ఒక రోజు హౌస్ వైఫ్ అ హెల్త్ బాాలేక పడుకుంది అనుకో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోతాయి మేం చేస్తాం మేము చేస్తాం కదా చెప్ ప్తే చేస్తామంటారు కాని చెయరు చేయడం రాదు కూడా వాళ్ళకి ఏదే ఎక్కడ పెట్టాలో మళ్ళీ మనమే చెప్ ప్పాలి అదేదో కొంచెం లేసి చేసుకుంటే అయిపోతది కదా అనిపిస్తది మనకు
అవు
మన ఆ నువ్వు రెస్ట్ తీసుకో ఆ నువ్వు రెస్ట్ తీసుకో మేము చేస్తాం అంటారు ఆ మనం ప్రెస్ట్ తీసుకున్నట్టు ఉండదు వాళ్ళకి చెప్పినట్టు ఉండదు మళ్ళీ మనకే తలనొప్పి అదేదో లేసి అదేదో చేసేసుకుంటే అయిపోతుది అనిపిస్తది అట్లా ఉంటది
ఆళ్ళకి చెప్పే కన్నా మనం చేసుకోవడం బెటర్ అక్క
అవును అంటారులే వాళ్ళ బ వాళ్ళు చూసుకుంటూ ఉండలేరు వాళ్ళు అంటారులే అలా చేస్తామని కాని వాళ్ళకి సరిగా రాదు ప్రాపర్గా చేయడము మళ్ళీ మనమే చెప్పాలె
అవును చెప్పాలి
ఏదో మనమే చేసుకుంటే అయిపోతందని అయినా హో హౌస్ వైఫ్ ల బాధ అదే హౌస్ వైఫ్ లోకి ఎంత వర్క్ చేసినా కంప్లీట్ అవ్వదు అది ఎప్పటికిీ
అవును కంప్లీట్ కాదు
అందరికి సండే రెస్ట్ ఉంటది హౌస్ వైఫ్ లైక్ మాత్రము
రెస్ట్ ఎం ఉండదు ఇంకా ఎక్కువ ఉంటది పని ఇంకా ఏదనాంటే నా నాన్ వెజ్ తెవు వాళ్ళకి టిఫిన్ చేయాలి నాన్ వెజ్ కావాల నాన్ వెెజ్ మళ్ళ పూరి కావాలంటే పూరి గ్యారెలు కావాలంటే గ్యారెలు చేయాలి అన్నీ చేయాలి ఇక సండే కాబంటే వాళ్ళ ఫ్రీ ఉం ఉంటది కాబట్టి తే
ఆరోజు ఎక్కువ వర్క్ పడతది ఇంకా
కానీ ఇంక అసలు పనే కాదు అక్క ఎందుకంటే మనం వాళ్ళు పిల్లలు ఉంటారు
అవునండి అవును ఓకే అండి థ్యాంక్ యూ
ఆ